విన్
ఆ విన్పిస్తుంది విన్పిస్తుందండి మీక్ విన్పిస్తుందా హలో! హలో!
విన్పిస్తుందా?
ఆ ఇప్పుడు విన్పిస్తుంది.
అవునా ఏం చేస్తున్నరండి.
ఏం లేదండి ఇప్పుడే తిని బైటిక్ అచ్చాను.
అవునా ఏం తిన్నరండి మేమ్ తిన్నం. మీర్ తిన్నర్గ ఏం తిన్నరు?
టమాట రైస్ టమాట రైస్ అదే మా హాస్టల్లో పెట్టారండి.
అవునా
ఆ మీరేంది స్పెషల్ మరి ఈ రోజు ఉగాది కదా హలో! హలో!
విన్పిస్
ఇప్పుడే ఇన్పిస్తుంది మీది మాట బ్రేక్ అయితుం బ్రేక్ అయితున్నట్టుంది ఆ ఇప్పుడ్ ఓకే
అవునా అదే మరి మీర్ చేస్కున్నారా వంట అన్ అడుగుతున్నా
మే మేమేం చేసబట్టిందే తిన్నాము. ఇప్పుడే తిని పైకచ్చాను.
బంచి
అవునా మరి మంచి మంచిగుందా అండి మరి పండగ రోజు హాస్టల్ల ఫుడ్ పండగ రోజు మంచిగనే ఉంది.
మ్ హ్
ఉహు ఊ
మా ఇన్
మరి మీ ఇంటికాడ ఏం స్పెషల్ మరి ఆ అదే స్పెషల్ ఏంది మరి సాలు ఆహా ఉహు రండి
మీరు గుడ మా ఇంటిక్
మీరు గుడ మా ఇంటికి రండి మంచిగ మీకు గుడ భోజనం బేడ్తం ఆ ఏమ్ ఏమోలేండి మరి ఎల్లుండి తీసుకురండి బక్షలు ఆ కని కరాబ్ అయితయనుకుంటండి ఆ చుద్దాంలేండి ఆ తిసుకొస్త కావాలం టేమా ఊ కావాలంటే అన్నర్ హలో హలో హలో హలో హలో
ఎకు